టే గుడ్ ఈవినింగ్. హలో
హలో
నమస్కారం అండి గుడీవినింగ్
మండీ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి?
మీ దగ్గర చె కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది ఒకవేళ మీరు అంటే లో ఇంట్లో లోపట ఉన్నట్లయితే కొంచెం మెట్ల పైన కన్నా ఎక్కడికన్నా వచ్చి మీరు మాట్లాడగలుగుతారా అండి?
ఆ అవునండి చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు ఆ?
చెప్పాలండి ఏంటి విశేష్ చెప్పాలండి ఏంటి విశేషాలు ఎలా ఉన్నది మీ ఆరోగ్యం ఎలా ఉన్నది?
ఆ మా ఆరోగ్యం మంచిగానే ఉన్నది మీ ఆరోగ్యం ఎలా ఉన్నదండి?
యాడికి జెప్పినావ్? మా ఆరోగ్యం కూడా బాగున్నదండి మీరు ఇంకా అంత కుశలమేనా ఈ రోజు ఏం వంట చేశారండి మీరు?
ఈ రోజు బెండకాయ చేసానండి బెండకాయ ఫ్రై చేస్నా ఈ రోజు
బెండకాయ ఫ్రై చేశారా?
అవునండి మీరు మీరేం
మా ఇంట్లో వా మేము ఈ రోజు చూడండి మా ఇంట్లో కందిపప్పు చారు చేశారండి ఈరోజ్
ఓకే
ఈ యాఛ్చరము శనివా వారం కాబట్టి మా ఇంట్లో ఈ రోజు మాంసాహారం నడవదు
ఊహు
రేప్ రేపు కొంచెం మా ఇంటికి బంధువులు వస్తున్నారు అంటే మా మా య మా వదిన మా వదిన గారు ఇప్పుడు ఏంటిదంటే కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నారు
ఓకే
అందుకని ఏంటిదంటే వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్లారు రేపు వస్తా అని చెప్తున్నారు ఇక రేపు ఎలాగ వస్ సండే కదా రేపు మాంసాహారం అనేది చేస్తామండి
ఓకే రేపు ఇక నాన్ వెజ్ తింటారు అన్నట్టు మీరు
ఆ ఈ శని అవునండి ఈ శనివారము మరియు మంగళవారం అనేది మాకు నడవదండి శనివారం మరియు మంగళవారం ఏంటిదంటే? కొంచెము శనివారంమేమో వెంకటేశ్వర స్వామి మంగళవారం మేమో మో మన ఆంజనేయ స్వామి కొంచెం మాకు ఇది మాంస్ సహారం అనేది రెండు రోజులు భుజించం అన్నట్టు మేము
ఆహా అంటే దేవుడిని పూజిస్తారా ఆ రోజు ఇంట్లో
ఇంట్లో ఇంట్లో ఇంట్లో పూజిస్తారా అంటే నేను టెంపుల్కీ వెళ్తాను మంగళవారం రోజు
ఓకే
మంగ్ మంగళ మంగళ మంగళవారం రోజు నేను టెంపుల్ కి వెళ్తాను శనివారం టెంపుల్ కి ఏమి వెళ్ళను గానీ ఏంటిదంటే ఇంట్లోనే దేవుణ్ణి మొక్కుతాను శనివారం అనేది ఏం లేదండి అంతకని మంగళవారం ఏంట్ దంటే గుడి మాత్రం తప్పనిసరిగా వెళ్తాను ఒకేళ గుడి కి వెళ్ళకుండా కూడా హనుమాన్ చాలీసా అనేది ఒకటి ఉంటదండి అది మాత్రం తప్పనిసరిగా ఇం లో చదువుతాను ప్చ్ ఎట్టి పరిస్థితులోన అది మాత్రం ఇంట్లోనే చదువుతామండి
ఓకే ఇంకా ఏంటిది ఇంకా విశేషాలు మరి మార్నింగ్ ఎన్ని ఎన్నిటికి లేసిన్లు టు డే రొటీన్ ఏంటిది మరి ఈరోజు
చెప్పండి వింటున్నాను
టు డే రొటీన్ ఏం చేశారన్నట్టు మార్నింగ్ ఎప్పడనో అప్పుడు లేసారు ఏమేం చేశారు పనులు
ఈ రోజు చూడండి ఉదయం లేచాను ఉదయం మార్నింగ్ ఈవినింగ్ అలా కు అదే ఎడున్నరకు లేవడం అని జరిగింది అయితే మా ఫ్రెండ్ అనేది ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఏంటిదంటే మాకు ఇక్కడ నియర్ బి టోంకిని అని ఉంటదండి టోంకిని ఆ మన అక్కడికి కి మా ఫ్రెండ్ అన్నాడు గత ము నాలుగు వారాల నుంచి వెళ్ళి ఏంటిదంటే వెళ్దాం అనుకుంటున్నాము కానీ వెళ్ళడం అని కుదరట్లేదు అయితే మా ఫ్రెండ్ ఏమంటానడంటే ఈ రోజు ఎప్పుడైన్నా వెళ్ ఈ రోజు కంపల్సరీ మనం వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పి చెప్పాడు అందుకని నేను ఏం చేశానం అంటే మార్నింగ్ ఉదయానే సెవెన్ థర్టీకి లేవడం అనేది జరిగింది లేచి ఆయంత ఏం చేశానంటే రెడీ అయ్యాను అతను వచ్చాడు తొమ్మిది ఆ ఎనిమిది నర గంటలకి వచ్చాడండి ఉదయము వచ్చినాక ఇద్దరం కలిసి దేవస్థానానికి వెళ్ళాము మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత అంటే మన ఊరి నుంచి వెళ్ళి ఎనిమిది ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలా ఉంటదండి
ఆహా అంటే అది కూడా ఏమంటే టెంపుల్ లాగానా
అది టెంపుల్ ఉంది హనుమాన్ హనుమాను హనుమాన్ దేవుడు అండి
అదే ఏదో పాదయాత్ర చేస్తారు కదా అక్కడికి కదా
ఆ ఆ పాదయాత్ర చేస్తారు అక్కడికే అండి
అయితే మీరు పాదయాత్ర చేసింలా లేకపోతే బైక్ మీద వెళ్ళింలండి మరి
మీదనే వెళ్ళామండి అది పాదయాత్ర అనేది అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తారు ఇంకా బైక్ పైన ఎప్పటికిీ రూట్ ఉన్నదండి ఇష్టమైన వారు ఎప్పటికీ డైలీ డైలీ వెళ్
ఓహో బాగా పెద్దగున్నదా టెంపుల్
ఆ టెంపుల్ చాలా పెద్దగుంటాందండి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా టెం పుల్ చాలా బాగుంటది కూడా
ఆహా అది ఆ ఏ దేవుడిది టెంపుల్ అండి అది
అది ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా మంది మ చాలా మంది అస్తరు ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి
ఇప్పుడు ఏమే ఇప్పుడు ఏమున్నదండి ఇగ పండుగలు మీకు ఇప్పుడు
ఇప్పుడు పండుగలు మాకు చూడండి ఇప్పుడు ఏమున్నాయంటే పండుగలు ఆ ఈ మధ్యలోనే ఏం లేదు కానీ రేపు ఏంటిదంటే రేపు కొంచెం వాతావరణ సూచన ఉన్నది రేపు మెరుగు అంటారండి రేపు మెరుగు పండుగ అని ఉన్నది ఏంటిదంటే రేపు తప్పనిస సరిగా చాపలు భుజించడం అనేది ఒకటి ప్రక్రియ అన్నట్టు అంటే వాతావరణం చేంజెస్ అయితయ్ కాబట్టి రేపు ఏంటిది అంటే చాపలు వండుకుంటరు అందరు అందరితో పాటు మనం అండిగా
ఆహా అంటే రేపు ఒక్క రోజు చాపలు వండి తినాలన్నట్టు
ఆ రేపు ఒక్క రోజు చేపలు వండి తినాలి అదేమిటంటే కంపల్సరీ గాని అదేంటిదంటే మన పూర్వీకుల నుంచి వెళ్ళి వస్తుంది ఆచారం అది
ఆహా అది ఎందు వందల ఎందువల్ల అది చప చెప్పలే తినాలి అంటారు వేరే నాన్ వెజ్ ఎందుకు వద్ద అంటారు
చేపలే ఎందుకు తినాలంటే ఇప్పుడు ఫస్ట్ లో ఎట్లా ఉండే అంటే మెరుగు మెరుగు అంటే మన ఈ చేపల ముందు వేస్తారు అంట ఈ చేపల మందు వేస్త అంటే వాతావరణంతోంటే చేపల మందేస్తారు ఈ మెరుగా అప్పుడు కొన్ని మన లేదు గాని ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి చేపల మందులు. మనదిక్కు కూడా బాగా తక్కువ ఉంటాయి అక్కడ అక్కడ చిన్న చాపాలు ఉంటాయి కదండి
అవును
చిన్న చేపలను డైరెక్ట్ నోట్లో వేస్తారు
ఆహా
అది చాప చేప మందు అంటారు దాన్ని
అవును
దాంతోనే ఏంటిదంటే వర్షాకాలంలో ఏమన్నా వచ్చే ఉంటాయి కదండి ఈ వీటిని ఏంటిదంటే తట్టుకుంటంది అన్నటు అది వి
ఆహ
అందుకని దాని ఏంటిదంటే చాప మందు అంటారు అందుకని ఇప్పుడు అదే అదే అదే సాగుతున్నది ఇగ అందుకని దాని ప్రక్రియ మే మెరుగు రోజు చ ఇప్పుడు వాళ్ళు అలా తింటారు ఇప్పుడు మనకు మన దొరకదు కదా అండి మన
ఆ దొరకది కాబట్టి చేపలే తింటాం మనం
ఈగ ఏదో ఓకలా చాపలు ఇలా తిందాం అని చెప్పి అది ఒక సాంప్రదాయం అండి అది
ఆహా
అదే ఓక సంప్రదాయము అదే
అయితే ఆ కొంతమంది తింటారా మీ దాంట్లో కూడా
ఏంటిది చాపలకు పోయిండు రేపు అంటే రేపు వాళ్ళ సోమనాని బట్టే అండి ఇప్పుడు తినడం అయితే తినడం అయితే అందరు తింటారు రేపు ప్రతి ఒక్కరు చేపలు తింటారు కంపల్సరీ ఇంకా కొందరు చేపలు ఇష్టం లేని వారు ఏదో ఒకటీ రేపు ఏదో ఒకటి మాంసాహారం మాత్రం తప్పనిసరిగా వండుకుంటారండి రేపు
ఓకే ఊ హు
ఆ రేపు ఫెస్టివల్ అనేది రేపు ఇంకోటి ఇంకా ము మీ మీ సైడ్ ఎలా ఉందండి వాతావరణం ఎలా ఉన్నది మీ సైడు
ఇప్పుడైతే ఎండ అప్పుడే వస్తాందండి అప్పుడే మబ్బు వస్తాంది ఇప్పుడైతే మబ్బు లాగానే ఉన్నది హలో ఊ వాతావరణం అనేది అప్పుడే చేంజ్ అయితాంది రెండు కూడా ఇప్పుడు ఒక ఒకేసారి అయితుంది అప్పుడే ఎండ తగులుతుంది అప్పుడే మబ్బుస్తోంది అప్పుడే మొత్తం ఏమంటే వెదర్ మొత్తం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది వస్తోంది గాలి కూడా బాగా ఘోరంగా వస్తుంది
ఉడకపోత ఎలా ఉన్నాదండి
ఆ ఉడకపోతే కూడా బాగానే ఉందండి వెదర్ అనేది బాగా హీట్ ఎ క్కుతంది ఒకటేసారి బాగా వేడిగా అవుతంది వెదర్ మొత్తం
అంటే వాతావరణం అనేది చేంజెస్ జరుగుతున్నాయి
ఉ జరుగుతున్నాయి మీ మీరు అన్నట్టే అదే మెరుగు అనేది ఉంటది అంటున్నారు కదా వాతావరణం చేంజ్ అవ్వడానికి కదా ఈ మెరుగు అనేది వస్తది
అస్తది
అదే ఇక ఇప్పుడే చేంజ్ అయితుంది ఈ జూన్ నెల అంటేనే వర్ష కాలం అంటారు అందరు ఇ ఏ వర్షాకాలమే లేనట్టున్నది ఎండకు
ఎండకాలం ఉన్నది ఈ జూన్ అంటే ఏంటిదంటే వర్షాకాలం ప్రారంభం అని అంటారు వె ఎక్కడ ఉన్నదండి ప్రారంభం చెప్పండి చిన్నకూలు వస్తున్నాయా చినుకులు పడు త్త లేవు మొత్తం వాతావరణ సూచన కూడా చానా మారిపోయినది ఎండ బాగున్నదండి
ఆ లేదు ఇప్పుడు వర్షం రాకపోతే మా మా మాసంటోళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు రైతు తులకు బాగా ఇబ్బంది ఉంటంది పాపం
రైతులకు ఇప్పుడు రైతులకు ఇబ్బంది అయితే ఆటోమేటికలీ మనక్
ఆ మనగ్ ఇబ్బంది అదే అ ఇన్డైరెక్ట్లీ మాకు ఎఫెక్ట్ అయితది గానీ డైరెక్ట్లీ అయితే రైతులకు అయితది
రైతులగయితే డైరెక్ట్ ఇప్పుడు మనకు డైరె డైరెక్ డైరెక్ట్లీ మనకు రాదు
ఆ ఇన్ డైరెక్ట్లీ మా దగ్గరకి వస్తది అది ఎఫెక్ట్
ఇన్ డైరెక్ట్లీ మన దగరికి వస్తది కటు కానీ బాగా ఇబ్బంది అండి
అయితే బాగా ఇబ్బంది ఈసారి వాళ్ళు ఏమంటే మితుకులు అవి ఇవి వేస్తారు కదా అండి పంటప్ పండడానికి ఆ పంట మంచిగా పండ్ అంతేనే కదండి మా దాగా మంచిగా ఫుడ్ వస్తుంది
ఫుడ్ వస్తది విత్తనాలు వేస్తారు కదండి
ఆ అదే
ఊ విత్తనాలు ఇప్పుడే వేస్తారు ఇప్పటి నుంచలి స్టార్ట్ ఇగ ప్రాసెస్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వ్యవ్ ఇప్పు ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయం చేసే వారందరు కూడా భూమిని ఏంటిదంటే చేసి పెట్టారు మొత్తం రెడీ చేసి పెట్టారు వర్షం గురించి
ట్టారు వర్షం కురిస్తేనే విత్తనాలు ఎల్దా వేస్తామని చూస్
చూస్తున్నారు ఇప్పుడు వర్షం రావాలా వర్షం వచ్చినాక వాళ్ళు విత్తనాలు వేయాలా విత్తనాలు వేసిన తర్వాత కొంచెం వాళ్ళకు ఏంటింటే ప్ర కృతి అనేది సహకరిస్తే రైతు జే రైతు రైతు స్తు జీవనమైనా మన జీవనము ఉన్నది మొత్తము దాని మీదనే కద అండి ఇప్పుడు మనం ఎన్ని ఇప్పుడు మనం ఎన్ని డబ్బులున్నా కూడా మనం డబ్బులు అయితే తినలేము
ఆ
తిండే తినాలే మనము
తిండే తినాల అంతే
ఊ డబ్బులు ఉన్నా కూడా మనం తిండే తినాల కావాల
డబ్బులు ఉన్న గాని కొనుక్కకుని తిండే తినాలి మరి
వ్యవస్ ఇప్పుడు మనమా వ్యవసాయం అంటే మనతోని వ్యవసాయం మనకు అవగాహన లేదు
కాదు మొత్తానికి లేదు కదండి మాకు
మనకు మొత్తానికి అవగాహన దానిపైన లేదు కాదండి కాబట్టి మనం ఏదో రైతులకు ఎంతో కొంత మనము ఇచ్చి తీసుకోవాలి ఇప్పుడు రైతుకు ఇవ్వడం అనేది మన హక్కు రైతు మనకు అమ్మడం అనేది రైతు బాధ్యత అది
అవును
సరే అండి చాలనా అమూల్యమైన సమయం కేటాయించారు మీతో
చాలా ఏమంటే కొన్ని విషయాలు తెలిసినాయి నాకు మీరు మీతో మా మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదాలండి
ధన్యవాదాలండి ధన్యవాదాలు సరే అండి